హలో
బాగున్నారా
ఆ బాగున్నాను మీరు ఒకటి గమనించారో లేదు మనం ఫోన్ ఎత్తిన వెంటనే హలో అంటాము ఎప్పుడు
ఆ అవును ఎందుకంటామొ మీకేమన్నా తెలుసా హలో అని
అదన్నీ పక్కన పెట్టేసేయండి నేను అది కాదు నేను అడగబోతుంది మనం అలో అని ఎందుకు అంటామ్ అంటే దానికి ఒక రీజన్ ఉంది దానికి ఒక స్టోరీ ఉంది దాని గురించి వాళ్ళు హలో అనేది వచ్చిందని చెప్తున్నారు కానీ మన సంంప్రదాయం ప్రకారము ఆ ఫోన్ తీసిన వెంటనే నమస్కారం నమస్తే అవి చెప్పాలి
ఓకే
అది మనము ఒక మూవ్ తీసుకోవాలి
ఓకే మనం ఇంకా మనం ఇంకా ఇంకా తర్వాత నుంచి నేను ఎవరికన్నా కాల్ చేసినప్పుడు నమస్కారం అని మొదలు పెట్టాను అని సంబోధిస్తాను
ఉమ్ కాబట్టి మన హిందుత్వం ని కూడా మనం గౌరవించుకోవాలి నమస్కారం చెప్పుకోవాలి ఉండేటప్పుడు ఓకే ఇంక నేను ఉంటాను అని చెప్తారు కదా అలాగా
ఉమ్
ఉమ్
ఓకే ఓకే ఇంకెంటండి
ఇంకేం లేదు ఎలా ఉంది అక్కడ వాతావరణం మీ సైడు
ఇక్కడంతా చాలా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది చాలా గరిష్ ష్టంగా ఉందండి
అహా మాకైతే ఇక్కడ చల్లగా ఉంది మీరైతే ఏసి ఏదన్నా ఎస్కోని
అంటే టెక్నాలజీ టెక్నాలజీ పెరిగింది అంటే ఉమ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వేస్కుంటే కరెంట్ బిల్లులు గుడా ఎక్కువొస్తారు గదండి కబట్టి ఏదో ఏదో ఎక్కువ అవ్ కాలేదు అన్నప్పుడు మాత్రమే మేము
అదే అదే వేడిగా ఉన్న ప్రదేశాల్లో ఎక్ క్కువ ఏసీ సేల్స్ కూడా ఎక్కువ ఉంటాయి ఇంకా ఏసీ ఉంటే ఇంట్లో ఖచ్చితంగా ఏసీ కడిక్ట్ ట్ అవుతాము అలవాట్ పడతాము
అ
ఉమ్
మీరేలా టెక్నాలజీకి ఏది ఏ దానికి ఎక్కువ ఎడిక్ట్ అయున్నారు
నేన్ టెక్నాలజీకి ఏ దానికి మనం అడిక్ట్ అవ్వగుడదు ఏదైనా కొంత వరకే అనేసి అనుకుట్ అంటే అది చాలా మంచిది
మంచిదే అయితే ఓకే మీరు మీర్ ఏదన్న దేనితోన్నా అడిక్ట్ అయిన్నార
నేను అడిక్ట్ అయ్యాను అంటే అది ఈ జూసులకి జూసులికి అడిక్ట్ అవుతా నేను
అయ్యో నేన్ అడగడం టెక్నాలజీ గురించండి
టెక్నాలజీనే నేన్ చెప్తానండి
జూసులేదండి
జ్యూసులోచ్చి ఇప్పుడు మిక్సీలో జ్యూస్ చేస్కొని తాగడం ఒక రకంగా ఉంట్ టది అదే మనం చేతో పిండుకొని తాగితే ఒకలగంగా అదోరకంగా ఉంటాది
అంటే ఇప్పుడు చేత్తో చేసే జ్యూస్లు ఏవి ఉన్నాయండి చేత్తో ఏం జేస్తారండి
తై జ్యూస్ చేస్తారు
ఓకే ఇప్పుడు మీరు ఓకే చెరకు జ్యూస్ చెయాలంటే చేతో చేయలేరు గదా దానికి మిషన్ సహాయం యం కావాలి గదా
చెరకు జ్యూస్ గుడా మనం చేస్కోవాలనుకుంటే చేస్కోవచ్చు రోట్ల వేసి దంచేసి ఆ పిప్పి గట్ ట్టిగ పిస్కి అ చెరుకు రసము తీస్కోవచ్చు
ఓకే అండి
ఏదైనా గాని మనం అనుకోవాలే గని అన్ని జరుగుతాయి
అంతేగాని ఇప్పుడు ఎవరు ముందడుగు వేస్కొని వెళ్ళాలనుకుంటారే గాని వెనక్ కె వెనకడుగు వెయ్యాలని ఎవ్వరు అనుకోరు గదా
అందరు కట్టలు యూస్ చేసి కట్టలు పోయితోని ఆ వంటకాలన్ని చే చేస్కునే వాళ్ళు ఇప్పుడు గ్యాస్ గ్యాస్ లకి అడిక్ట్ అయిపోయిన్నారు జనలందరూ గ్యాస్ కు అడిక్ట్ అయినోళ్ళు గుడా ఇప్పుడు దాన్ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎలక్ట్రిక్ స్టవ్స్ ఎలెక్ట్రిక్ గ్యాస్కి
ఒవేన్ కీ
కీ వాటికి అడిక్ట్ అయినారు ఇది అడిక్ట్ అవ్వడం గాదు ఇదేంమంటే మెయిన్ గా అలవాట్లు మారుతూ ఉన్నాయి అప్డేట్ అవుతున్నారు జనాలు కానీ ఇంకోటి ఆలోచించాలి ఎన్ని లాభాలు ఉంటాయో ఆ అన్ని నష్ ష్టాలుంటాయి
అవును
గ్యాసు మనం మనం మనం ఉత్పత్తి చేసుకోలేము మనం వేరే దేశాల నుండి కొనుక్
బయోగ్యాస్ అనేది కూడా ఒకటి ఉంటుంది కదా మనం
కానీ మనము చానా ఆ ఎక్కువ ఆ పాపులేషన్ ఉన్నపుడు
దాన్ని ఇచ్చేసుకుంటే గ్యాస్ కొనాల్సిన అవసరం కూడా ఉండదు కదా దాన్ని
కాక్పోతే అది వంద సాత్ త్తం ఉన్నంత వరకే బాగుంటుంది అంటే మన జనాభా ఆ వంద శాతం ఉ ఉంటే బా ఆ జనాలకి ఇతే సరిపోతది
అంటే నార్మల్ గా బయోగ్యాస్ అనేది ఒక ట్యాంక్ లాగా ఇంటి దగ్గర పెట్టుకొని మనం రోజు తినే ఫుడ్ వేస్ట్ ఉంటుంది కదా అది దాంట్లో వేసామంటే
అవును కానీ అది అప్పుటికప్పుడే రాదు అది డికంపోజిషన్ అంతా జరిగి దానికంటూ టైమ్ పీరియడ్ ఉంటది
అవున టైం పీరియడ్ వరకు మనము కొంచం అలా ఇలా చేసి దాన్ని మనం రిపీటెడ్ గా చేసుకుంటా ఉన్నామ అంటే దాంట్లో నించి కూడా గ్యాస్ ఓస్తుంది కదా మరి దానికే ఎందుకు ఎడిక్ట్ అవ్వాల్సి ఓస్తుంది
గ్యాస్ వస్తుంది కాకపోతే మనము అప్పట్లాగా తక్కువ వంటకాలు చేసుకుంటూ అప్పట్లాగా ఒక పూటే వండుకొని మూడు పుట్ల తినేరట్టయితే అది ఓకే కానీ మనము ఈ ఈ ఈ కాలంలో ఓక్ ఫ్యామిలీ లో నలుగురు ఉన్నారంటే ఒకరు ఇడ్లీ కావాలంటారు ఇంకొకరూ దోశ కావాలంటారు ఇంకొకర్ చపాతీలు చేసుకుంటా టరూ ఇంకొకరు యాపిల్ జ్యూస్ చేసుకుంటారు ఇట్లా నలుగురికి నాలుగు మైండ్ సెట్స్ ఉన్నాప్ ఇప్పుడు ఆ ఒక్క బయోగ్యాస్ అనేది ఆ నలుగు రోజులు ఒకటి రాదు ఇంకొంతమంది అయి తె నీళ్లు కూడా కాంచుకోవడానికి కూడా అదే వాడుత ఉంటారు నీళ్లు కాగి చల్లగా అయిపోయి మళ్ళీ వేడి చేసుకొని అట్లా మూడు సార్లు కాంచుకునే వాళ్ళు ఉంటారు ఇవన్నీ గ్యాస్ వేస్టేజే
హూ మీరు ఈ టెక్నాలజీ పెరగడం వల్ల మీకు ఒక విధంగా కూడా సహాయం పడలేదా అన్ని నష్టాలే జరిగాయా
అన్ని నష్టాలని నేను చెప్పను గ్యాసు అనేది మనకి టైం అనేది కొంచం కలిసస్తాది
ఓకే
ఒకసారి గ్యాస్ తీసి పెట్టుకునేసామంటే వంటగదిలో మనం ఇంకేం తీసుకోవాల్సిన అవసరం లేదు అదే మనం కట్టలు పోయలంటే కట్టలకి తెచ్చుకోవాలి కట్టెలు తీసుకోవాలి వాటిని మళ్ళీ ఆ బొగ్గుని తీసుకోవాలి దినత్తాలు ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఎస్కేప్ అవ్వడానికి స్కిప్ చేయడానికి ఆ సిలిండర్ అనేది యూజ్ చేస్తా ఉన్నాము ఇప్పుడు సిలిండరు గ్యాస్ బుక్ చేసుకోవాలి ఈ దాంట్లో కూడా మానవులు తప్పులు ఎతుకుతారు అనమాట కాబట్టి వాళ్ళు ఇప్పుడు సింపుల్ గా ప్లగ్ ఆన్ చేస్తే స్టవ్ వెలిగేటట్టు కండక్షన్ ఇండక్షన్ స్టవ్లు హీటర్లు
మరి కరెంటు ఉత్పత్తులు అప్పుడు ఎలా ఇండక్షన్ స్టవ్ గాని రైస్ కుక్కర్ గాని దానికి ఎలాగ సరిపోతుందా
కరెంట్ అయితే సరిపోతది ఎందుకంటే మనకి ఈ నదులు డ్యామ్లు చాలా ఉన్నాయి కాబట్టి కరెంట్ కు ఏమి ఇబ్బంది ఉండదు అలా అనేసి ఊరికే కరెంట్ని కూడా మనం వేస్ట్ చేసామంటే ఒక రోజుకి కరెంట్ గాని కరెంట్ షార్టేజ్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి
అంటే ఇప్పుడు సోలార్ అన్నయి సోలార్ ద్వారా కూడా కరెంట్ ఆదా చేస్తున్నారు
అదే అదే టెక్నాలజీ పెరిగింది కాబట్టి సూర్యుడి నుండి కూడా కరెంట్ తీసుకుంటారు
ఇప్పుడు మీరు ఇది విన్నారా సోలార్ ప్యానెల్స్ వస్తాయి కదా అవి అలా కాకుండా సోలార్ షీట్స్ వస్తున్నాయంట
ఆహా నాకు తెలిదు అవన్నీ
మనం పదివేలు పెట్టే సోలార్ సీట్స్కి ఒక హండ్రెడ్ రూపీస్ పెట్టే అంటే ఎగ్జాక్ట్ రేట్ చెప్పడం లేదు నేను జస్ట్ ఓకే కంపర్ ఎగ్జాంపుల్ చెప్తాన్నాను టెన్ రూపీస్ కి షీట్స్ వస్తున్నాయి అంట ఇప్పుడు అలా పెట్టుకుండం చాలా ఈజీ అవుతుంది ఇట్లా చేసు
అంతే టెక్నాలజీ పేరుగుతున్నంత వరకు మనకి కి ఇబ్బంది ఏం కాదు ఒకప్పుడు మీరు చూసినట్టయితే కం ఒక కంప్యూటర్ అనేది పెద్ద పెద్ద బిల్డింగ్ అంత పెద్దది ఉండేది అది రాను రాను రాను రాను తగ్గుతూ వచ్చింది ఎందుకంటే అప్డేట్ టయాదేడు కొద్దికి మిషన్స్ అవన్నీ చూసి ఒకే మనం ఇవన్నీ వేస్ట్ ఇవన్నీ చే చేయకూడదు ఈ గ్యాప్ ఫిల్ చేయాలి ఆ గ్యాప్ ఫిల్ చేయాలని కంప్యూటర్ సైజ్ తగ్గించాము ల్యాప్టాప్ చేతికి వచ్చింది ఇంక ట్యాబుల్ కూడా వచ్చేసాయి అదేలాగ్ మీర్ చూసారంటే చినప్పుడు టీవీలు బాక్సులు టీవీలాగుండేది మరి ఇప్పుడు ఉండేవైతే స్ ప్లేట్ లాగుంటాయి ఇప్పుడు వచ్చిన ఎల్ఈడి టీవీసు అవి ఎందుకంటే ఆ అప్డేట్ అయితారు కాబట్టి టెక్నాలజీ అప్డేట్ చేసినప్పుడు ఆ గ్యాప్స్ అనేది ఎందుకు వేస్ట్
అప్డేట్ అయిన టెక్నాలజీకి ఓల్డ్ పీపుల్ కొంచము అంత నాలెడ్జ్ లేని వాళ్ళంతా దీన్ని ఉపయోగిస్తన్నారు అనుకుంటున్నారు
అ కాబట్టి వాళ్ళకి అదేం పెద్ద విద్యమ్ కాదు ఓల్డ్ పీపుల్ అనేసి మనం తీసిపరేయకూడదు వాళ్ళకి ఏదైనా ఇప్పుడు మనం ఎలా నేర్చుకున్నామో అలా మనం వాళ్ళకి నేర్పించమంటే వాళ్ళు నేర్చుకుంటారు కాకపోతే వాళ్ళు ఏం యూజ్ చేయాలో అంతవరకే మనం వాటికి చెప్పిస్తమంటే వాళ్ళకి అది ఇప్పుడు ఫోన్ వచ్చినప్పుడు ఫోన్ చేసుకోవాలి లేదు ఫోన్ మనం ఎరికన్నా చేయాలంటే ఫోన్ మనం చెయాలి ఇవి చెప్పించున్నామంటే చాలు
ఓకే అంటే వాళ్ళకి ఏది అవసరం అళ్ వాల్
అది వరకే చెప్పిస్తే సరిపోతుది లేదు మీరు కా
అంటే వాళ్ళు వాళ్ళు ఈ టెక్నాలజీ పెరగడం వల్ల
ఆ టెక్నాలజీ పెరగడం వల్ల
వాళ్ళు ఏమన్నా ఇబ్బందులు పడడం సమస్యలకు గురవడం అలాంటిదిమన్నా మీరు గమనించారు ఏదన్నా
టెక్నాలజీ పెరగడం వల్ల వాళ్ళైతే ఏమి ఆ ఇబ్బంది పడడం నేను చూడలేదు కానీ ఇంకా హవాక్ అవుతున్నారు
ఏం
ఉమ్ ఆశ్చర్యపోతున్నారు కాబట్టి టెక్నాలజీ అందరికీ మంచిదే కాకపోతే ఎంతవరకు యూస్ చేయాలలో అంతవరకు యూజ్ చేస్తేనే ఇప్పుడు ఫోన్ ప్రతిసారి ఫోన్ పెట్ కొని మనం చూసుకుంటా ఉన్నామంటే కళ్ళు డ్యామేజ్ అయ్యి స్పెడ్స్ పెట్టుకుంటాము
కే
హలో
ఓకే ఓకే అండి అంటే ఇప్పుడు ఒకవేళ ఒకరికీ ఫోన్ మీదే జాబ్ ఉంది వాళ్ళు ఏదన్న చెయ్యాలి అంటే అప్పుడు వాళ్ళు ఏం చేస్
వాళ్ళకి ఏం అవసరం అండి వయసు అయిపోయినోళ్ళకి పెద్దోళ్ళకి ఏన్ చక్కా గవర్నమెంట్ కీమ్స్ పెన్షన్లు ఇస్తారు తీసుకుంటారు సంతోషంగుంటారు
ఒకే ఆ పెన్షన్లు ఇచ్చేటప్పుడు గూడ బయోమెట్రిక్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది గదా దాన్ని వాళ్ళు ఎలా వి వినియోగిస్తున్నారు మీ బామ్మగారు వాళ్ళు ఎవరన్న చెప్పారా
ఓకే అండి మీ దిని గురించి మనం తర్వాత మాట్లాడదాము నాకు టైం ఇపుడు అయ్యింది
ఓకే అండి